ఆ టైమ్ ఏ అయిపోందా
ఊ
దాని చూసుకోలే అది కొంచెం ఫోర్ మార్క్స్ ఆన్సర్ లాగా ఉంది. అదొక్కటి అంటే నాకు భయమేతంది
ఏది ఫోర్ మార్క్స్ ఏది ఫోర్ మార్క్స్ అది కనిపియ్యదు కదనే అది అది ఎట్ల కనిపిస్తది
కిందికి పోతా అంటున్నా
కిందికి పోతే ఆ ఎట్ల కనిపిస్తది కనిపియ్యదు
అర్థమైంది. ఎంత కిందికి పోయినా గాని ఏమో ఒకవేళ చేసుక్రోలో అదేమో ఉండదన్
స్కోరోల్డు ఇంట్రెస్ట్ నేను చెప్ పే ఎంత స్క్రోల్ చేసిన అంత స్క్రోల్ వర్క్ ఎందుకు చెక్ చేస్తారే
ఓకే ఓ అంతా నేన్న డౌట్
అందుకే నేను అంటే లేదు నేను క్యాష్ ఏ తీసు కుంటా క్యాషే కావాలే అని మాట్లాడుతు నేను
నేనే ఏమనుకునా అం అంటే నేను ఎట్లా అనుకున్నా అంటే వా నేను ఇంక వాడు వేస్తే అదేసినా కానీ దాంట్లో నుంచి వేసినా కానీ కన్ పిస్తయి కదా మనము ఇది వరకు వేసినవి కూడా కనిపిస్తాయి కదా నేను అట్లా అను కున్న అయితే మనము మనం ఏం చేయాలంటే మా మమ్మీ దాంట్లకే అల్లా నుంచి వేపియ్యకుండా వీని పర్సనల్ నెంబర్ నుంచి వేపిస్తే ఓన్లీ అవ వానిది వేసినట్టు ఏది ఉండదుగా
హ్
అట్లా ఏపించుకోవాలి ఇల్లాయ్ అళ్లాకి ట్రాన్స్ఫర్ చేసుకో నువ్వు అని చెప్పాలి మనం అర్థమైందా
ఏందీ
ఇప్పుడు మా మమ్మీ అకౌంట్ నుంచి వేసినా అనుకో మనం పంపించిన అన్ని ఏట్లా మళ్ళా కనిపిస్తది ట్రా అది
ఆ
అట్లా చేయకుండా వాంది వానీది ఉంటది కదా
ఉమ్
వాన్ వాడ్ ఎకౌంట్ నుంచి ఎపించుకోవడమే బెటర్ అంటున్నా అర్ధమైందా
చెప్పేది వాళ్ళది కనిపించిన నష్టమే నష్టం ఏం లేదు ఏమని చెప్తామంటే అదే మా తమ్ముడు చేసే కంపెనీ లో ఇట్లా మా అకౌంట్ డ్రైవర్ అతను అమౌంట్ వేసిండు అల్లకు అకౌంట్ అయితే వే వేరే చెప్పాల్సిన అవసరం లేదే వేరే వాళ్ళది కనిపియ్యకుండా ఉంటే చాలు మన ఇంటి వాళ్ళది కనిపించినా నష్టం ఏం లేదు
మనం మనం సెంటి మనం సెంటి ఇప్పుడు సేంట్ ది కూడా కనిపిస్తది కదా నే అట్లా దాని అది అంతా ఆ రిస్క్ ఎందుకు కానీ వానిది పెడితే అయిపోతది కదా మేము బయటికి వెళ్ళినాము మమ్మీకి డబ్బులు లేవంటే అకౌంట్ లేదని నా దాంట్లో ఏసిల్లు
సెండు అంత గో గమనిస్తారా సెంట్ సెండ్ గమనిస్తాడా
గమనించ రానే ఇప్పుడు పంపు
వాళ్ళు ఏసిర్రే వాళ్ళు ఏసిర్రే మేము వాళ్ళ కొట్టినాం అని చెప్పాల అంతే
అది ఆ ఆన్సర్ కూడా ఇయ్యొద్దు అనేది నా పాయింట్ ఆ ఆన్సర్ ఇస్తే మళ్ళీ ఇంక డెప్త్ చెకింగ్ అయి త్తదేమో అని
ఉ మన వాళ్ళు అసలు మనది కూడా ఎంత చెక్ చెయ్యరు లేవే
నేను అందుకెనే ఓన్లీ వాన్ పర్సనల్ నుంచి ఆలోచిస్తున్నా అంటే సిచ్యువేషన్ బట్టి
ఇప్పుడు ఇ చెప్పేది నువ్వు ఇప్పుడు వాడి పర్స్ నంది కూడా వాడి పర్సనల్ అకౌంట్ కూడా ఇప్పుడు మనం వెయ్యాం కదా
నేను ఏమంటున్నాంటే వాన్ పర్సనల్ ది నెంబర్ ఉంది కదా ఇప్పుడు రన్నింగ్ లా ఇప్పుడు ఉన్నాయి కదా దాని నుంచి ఎపి చు కుంటే ఏంటంటే ఓన్లీ వాన్ దే కనిపిస్తంది ఎందుకంటే మమ్మీ నేను బయటికి వెళ్ళినము డబ్బులు క్యాష్ లేదు వాడేసిండు నా దాంట్లోకించి చేసుకోమని మేము షాపింగ్కి వెళ్ళాంమని చెప్పొచ్చు సో అని నేను అనుకుంటున్నా అర్థమైందా
ఉమ్
నేనైతే అట్లా వేయించుకుంటా నువ్వు ఇంకెట్నన్న ఇప్పుడు నాకు ఇంకా నాద అంతా అనిపిస్తుంది అట్ల అని అర్థమైందా ఆ
ఇప్పుడు వాడేసినాక కూడ మనం షాపింగ్ చేస్తే మళ్ళ ఆంది కూడా కిందకే పోతుంది కదా ఆడి ఇంకా మనం వేసేది లేదు కాబట్టి ఆడికిందటికే పోతుంది ఒకసారి వేపిచ్కొని మొత్తం చేసేస్తే ఆంది ఆ ఆ మమ్మీది కూడ కిందకే పోతుంది గానీ ననేవి
పోతే పో పోతే పోనీ గాని అది లిస్ట్ పెద్దగా ఉంటదె ఓపెన్ చేసినా గానీ ఇది లిస్ట్ స్టు పెద్దగ ఉండదు గాది ఇప్పుడే పం ఒకసారి పంపించినట్టే ఉంటది అదేమో మనం ప్రీవియస్ి కూడ వస్తుంది నీకు నే క్లియర్ గాీ నీకె అర్థమ అయింది
బ్లాక్ లో పెట్టు వస్తే అది ఒక్కటి
ఏది
మమ్మీది
నీకు నేను చెప్పింది నీకు ఇంకా అర్ధం అయితలేద్లె
ఉమ్
నువ్వు ఇప్పుడు మనం డైలీ ట్రాన్సక్షన్ నువ్వు ఒకె అకౌంట్ నుంచి చేస్తున్నవా ఇ నువ్ ఊ అను ఆ వాడు రిటనేమ్మ ఊ అను
ఉ ఊ అంట అదే చెప్పు
ఆ అయితే వాడ్ రిటర్న్ నీకు అమౌంట్ వేసిండడునుకో అల్ల నుంచే నీక వేస్తాడు మీ దాంట్లో పడుతుది అయితే అది ఓపెన్ చేసినావు అనుకో లిస్ట్ మొత్తం నువ్వు ఇది వరకు ఎన్ని ఎన్ని పంపించినా్ స్టార్టింగ్ నుంచి సిక్స్టీ ఇప్పుడు ఎగ్జాంపుల్ థర్టీ ఉన్నాయా థర్టీ సిక్స్టీ నీది కూడ సిక్స్టీప సిక్స్టీ ఇది అంతా కనిపిస్తుది
అ
సిక్స్టీ అమౌంట్ అంతా లిస్ట్ ఉంటంది నేను అది చెప్తున్నా అదంతా పెయొద్దంటే ఓన్లీ వీడి నుంచి ఆ వాడిల్లకని చేసుకుొని వ వయ్యమంట ఓన్లీ ఫైవ్ వేపించుకుంటే ఫైవ్ వరకే కను అన్పిస్తదని నేను అద అంటున్నా కిందికి అదే నువ్ కిందిది కిందిది అంటున్నావ్ కింది గురించి కాకుండా అది ఇప్పుడు ఓపెన్ చేసినాం అనుకో అది ఒక్కటే కనిపిస్తది అంతా కనిపియదు కదా మనం సెంట్ సెంటట్ అది ఇట్లా తీసుకు తినిసి అట్లా కూడ మనది కనిపిస్తది మనది ఇప్పుడు ఎకౌంట్ ఏముంటే టది గదా కనిపిస్తుది నువ్వెందుకు వేసినావు అనే రీజన్ చెప్పాలి కదా ఆ అరీ ఇదని కుడ ఏదో ఒకటి ఎందుకు చెప్పాలని
అదే
అందుకే నేను ముందే మనము నీ పర్సనల్ దాంట్లో నుంచి చెయ్యి అని చెప్దాంని నేను అట్లా అనుకుంటన్నాను అది బెటర్ అది బెటర్ అని నాక్ అనిపిస్తుంది నేను అట్ల వేద్దాం అనుకున్నా ఫైవ్ ఒకవేళ నువ్వు కూడా ఫైవ్ వపించుకో నెనయితే నేనా
అయి నా దగ్గర ఎక్కడున్న్య్ ఆ పై్యడునేమ్మా ఆడ అళ్ళు ఉంది తెనండడె ఇగ
ఉన్న కదా నాది కూడా నీ దాంతా చేస్తున్నావు కదా పోడానికి
ఉ
అట్ల ఫైవ్ ఫైవ్ తీసుకుందాం నాపైై నేను షాప్ పింగే నీ దాంట్లో వేసుకొని నువ్వు బిల్లు కట్టు అంతే
ఇంకే
అర్థం ఇప్పుడు దాక నువ్వన్నదే నీ క్ చెప్
సరే అర్ధమైంది అర్ధమైంది ఓకె
నువ్వన్నదే నీకు నేన్ చెప్పిన ఏమో మ చేట్ల పడ్డదనుకో అది ఏం అర్ధం కాదు ఇప్పుడు ఎగ్జాంపులు మీ మీ ఇంటోళ్ళు చూస్తే నీకు అర్థమయితది సమస్య ఇంక ఇంతవరకు రాలేదు కాబట్టికి
చూసిరిగ అప్పుడు చిల్లెర కడుతున్నప్పుడు
అప్పుడెప్పుడో దాని తర్వాతది ఇగ
అదే మేనేజ్ చేసినప్పుడు ఇది చేయలేవా
నువ్వు చేస్తావ్ నీక్ టెక్నిక్ నాతోటి కాదమ్మా నాకు
నీ పేరే చెప్తా
నువ్వు ఎవరి పేరన్న చెప్పుకో నాకు న ఇష్టం లేదు కాని నే నీ పేరు చెప్పడానికైనా నాకు ప్చ్ ఆయన అర్ధ ఆయన అంత లాజిక్ ఆలోచంచగానే అమ్మాయి ఈజ్ అతను తనకన్న ఈజ్ మోస్ట్ డేంజరస్ అని నాకు అనిపిస్తుంది
ఏమ్ ఇగ
నాకే అనిపిస్తుంది అంత ఈజీగా నమ్ మ్ముతడో లేదో అని డౌట్ పెరుగుతుంది
దాటైతే రాడ్ లేవే నీ మీద అంత డౌట్ లేదులే
అంతే అం
నీకంత తెలివి లేదు అంత అంత అంత లేదు లే అనుకుంటరు అంతే
తెలివి లేదని రోజుకు పదిసార్లు అయితే అంటడు లే గా నీ డౌట్ కోసం కాదు కాని మేనేజ్ ఏడ ఉమ్ మనం ఒక ఆన్సర్ ప్రిపేర్ కావాలి కదా
ఆల్రెడీ చెప్పిన కదా నువ్వు డ్యూటీ చేస్తున్నావు నా అకౌంట్ వాడుకుంటున్నావ్ అంతే అన్న నేను
అది మీకు నాకు కూడా సేమ్ అదేనా
స్తున్నా నువ్వు వాడుకుంటునవని చెప్పమన్న కదా నాకు నేను నీకు నువ్వన్నట్టు
అదే అదే మీ నీ మీద అసలే ఆయన కత్తులు నూర్తడు అంటే మీ మా నచ్చదు అని
అంత అయినప్పుడు చెప్తా మే
ఉమ్ అంతేలే
ఉమ్ ఇది నేను ఇది ఫిక్స్ అయిన కాబట్టి నాక్ అంత టెన్షన్ లేదు తెలుసా డేర్ చేసినా తీసుకోగలిగిన అదే నువ్ వర్క్ ఏ నువ్వు వర్క్ చేసుకుని నా అకౌంట్ వాడుతున్నావు అని ఆల్రెడీ చెప్పినా అని చెప్పినా కద
ఆహా అందుకే రిస్క్ చేసిన అంటన్నా
అందుకే నజు సూషినా పర్లేదు నేను నేనన్న మమ్మీతో గూడా చూసినా పర్లేదే నేను ఆల్రెడీది ఇది వర్క్ చేస్తుందని చెప్పిన నేను ఆల్రెడీ ఆమె అకౌంట్ల అంత ఆ ఏమని జెప్పిన తెలుసా ఒక కంపెనీలో ఇద్దరు ఎంప్లాయిలన్ని తిసుకోవాలి ఒక ఇప్పుడు మా తనదే డీటెయిల్స్ ఇస్తే మళ్ళీ తనదే ఒక్కతే చేేసినట్టు ఉంటది కాబట్టి నాది అడిగి నా ఇచ్చిన నాకేం నాకిది పొయ్యేది ఏముంది నాకు అప్పుడప్పుడు నా ఖర్చులకు ఏమన్న ఉంటే మనీ ఇస్తది అన్న టొ నేనిచ్చిన ఆ అని చెప్పినా గదా నేను
అవునా
ఆ అదే కంటిన్యూ ఇంగ ఏం జ అట్లా అన్ అయాన అడిగితే నేన్ అదే జెప్తామని ఫిక్స్ అయినా అని జెప్పినగా
అవునవును
ఎండలేందె అమ్మా ఎ నైట్ అయితె దోమల బాధ ఆ
అసల్ సుకా అవును మరి దోమల్ గోరం ఉండే నాఅయితే నాకి సంపుడు పనే అ ఎక్కువయిపోతుంది అమ్మా తిన్నాక లైట్ బంద్ చేసి దోలాడి చంపాల్సి వస్త చిన్న పిల్లలకు మా పైన పడుకుంటారు కదా మొత్తం ఇట్లా కలిసి బ్లడ్ తాగుతున్నాయి దొడ్ వి అవి లైట్ బంద్ చేసారు కదా దుప్పటి చె చెద్దరు ఉంటది కదా దాని మీద ఉమ్ బాడి మీద గని అనిపిస్తున్నాయి మరీ నాకు విసుగు వస్తుంది బతి పెట్టాల అనిపిస్తుంది కాని ఏ రేపటి నుంచి అదే చేయాలే అయితే అది తీపిచ్చేసిర్రు వాడకంటావా అయితే ఇంస్టా
ఇంకెందుకే ఇంకా మనం తీసుకున్నప్పుడు ఇంకెందుకు ఇంగ అవసరం లేదు గా
అది కాదు అది తెలీదులే ఇంకా అది చూళ్ళే ఇది నాది పర్సనల్ది
కొన్ని రోజులు ఆపు ఈయన కూడా స్టా అయ్యో నేను చెప్పినా కదా నీకు ఈయన కూడా వద్దన్నాడంటే మళ్ళీ ఇప్పుడు నేను వాడిన ఏమంటలేడు తెలుసా చెప్పలే సీరియస్ అయ్యిండు అని చెప్పలే నీకు
ఎందుకు అదే అప్పుడు అన్నాను ఊకున్నా మళ్ళీ ఈరోజు సడన్ గా చూసి వ
ఇప్పుడు మస్తు వాడు ఇప్పుడు మస్తు వాడుతున్నా అది ఫేస్బుక్ ఫేస్బుక్ ఇది ఇన్స్టా ప్చ్ అన్ని ఏముంది అళ్ళ నార్మల్ గా నాలెడ్జ్ పెరుగుతది అంతకు మించి మనం ఏం చేసే అది ఆయన కూడా అర్థమయ్య ఏమంటలేడు లైట్ తీసుకుని
ఆయనకు అర్థమైంది చదువుకుండు